హాయ్ మేడం బాగున్నా మేడం. ఊ.. మీరు ఏంస్తున్నారు ఆ మేము ఇన్స్టా తిన్నాం మేడం తినేసి ఇప్పుడే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ రీల్స్ చూస్తున్నానుండి. . తెల్లార్లు
లేదండి కాళీగా కూర్చున్న.
ఊ హు కర్రీ ఎంటి మేడం కర్రీ కర్రీ. కూర ఎం కూర మేడం మీది.
మాది ఇవాళ దోసకాయ టమాట అండి
దోసకాయ టమాటా ఫేవరేటా మేడం.
లేదండి ఏదో వండీర్రు తినాలి అ.
ఆ మాది ఇది మన బొమ్మిడిలు మేడం బొమ్మిడి టు బొమ్మిడిలు. .
బొమ్మిడీల్
బొమ్బడిీలును లైట్ గా కొంచెం తింటమల బాగుంటాయి బొమ్మిడిలు అది ఫ్రై చేసి. బాగా చేస్తారు అ తినేకి కొంచెం మళ్ళీ కడ్డు ఉ పెరుగు పోసుకొని తిని. జస్ట్ ఫోన్ రోల్ చేస్తున్నా మేడం.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
ఉహు మ్యారీడ్ ఆ మేడం అన్మారీడ్ ఆ మీరు. మేడం మేడం ఏంటి మేడం వినిపిించలేదు మేడం. ఇం పడుతలే మేడంమ్ హలో. హలో. హలో.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
ఆ చెప్పండి. హలో. మేడం కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది అట్లా ఆ ఓకే మేడం. మ్. ఆ మేడం వినపడ్తలే మేడం వాయిస్ మొత్తం అసలు ఏమిఇనపర్థలేదు హలో. హలో హలో
మేడం చెప్ప
ఉ
హలో
వినిపిస్తుంది
ఆ వినిపిస్తుంది మీకు వినిపిస్తుందా నా వాయిస్
ఇప్పుడు వినిపిస్తుందా
మేడం ఉ ఇంకా ఏంటి మేడం ఇగ మ్యారీడా అన్మారీడా
అన్ మారీడ్ అండి
అన్మారీడ్ ఆ
మీరెప్పుడైనా వెళ్ళాలి
ఆ మేడం
చికెన్ లాలీపాప్
ఆ లేదు మేడం ఎప్పుడు తినలే మేడం చికెన్ పకోడి వరకే మేడం లాలీపాపులు ఎగ్ పఫ్స్ మనము తినలేము ఉ
పోనీ ట్రై చేస్తారా ఎలా ఉంటదో
ఆ చెప్పండి మేడం కొన్ని టిప్స్ చెప్పండి ఎలా చే యాలో
ఉ అ ఫస్ట్ చికెన్ ఒక పదిహేను పీసులు చికెన్ లాలీ పఫ్ షాప్ లొ కొట్టియమని అడగా లా వాన్ని లాలీపాప్కి అనీ అంటే వాడే కొట్టిస్తడు
ఉమ్
ఉమ్ తర్వాత ఏం చేయాలంటే అల్లం ముందు ఎల్లిపాయ పేస్ట్ ఏసుకోవాలే కారం పోడి వేసుకోవాలే తర్వాత సో పస్
మేడం
సోయా సస్ ఉ తర్వా దాంట్లో తర్వాత మిరియా మిరియాల పొడి
ఆకు
తర్వాత ఒక మై త
మైదం పిండా మేడం
మైదా తీసుకున్నాంక నూనె నీళ్ళు ఉప్పు ఇవన్నీ ఇంగ్రియట్స్ రెడీ చేసుకొని పెట్టుకోవాలి ఫస్ట్ చికెన్ ని కొంచెం ఉప్పుేసి నీళ్ళల్లో మంచిగా కడుక్కొవాలి
ఉమ్
తర్వాత ఏం చేయాలి అంటే
ఉమ్ అవు
అల్లం ఎల్లిపాయ పేస్ చేసుకో కొంచెం వేగనియ్యాలి
ఏంటిది మేడం అల్లం ఎల్లిగడ్డన
అంటే అండి అల్లం మల్లిపాయ ఉంటదిగా పేస్ట్ అల్లం మల్లిపాయ పేస్ట్ చికెన్ కి మంచిగా పట్టియాలి
ఆ
పటిచ్చినాంక మలై ఒక కారం పొడి వేసి కట్టియాలి తర్వాత సోర్య సవాస్ తర్వాత మిరియాల పొడి రాత ఉప్పు ఇ అన్నీ కూడా మంచి నీటిగా వాటికి పప్ పట్టియ్యాలి లాలీపప్స్ కి పట్టించ్చినంక న్ కన్ ఫ్లోరర్ లో ఏసి కొంచెం ఇట్లా రోల్ య
హు
రోజురోజుకంటే తర్వాత అదే తీసుకొని అంటే కాన్ఫర్ మైదా రెండు మిక్స్ చేసేసి ఇందులో రోల్ చెయాలి కొంచం వాటర్ వేసేసి మిక్స్ చేయాలి ఎట్లా అంటే పకోడిీకి మనం బ్యాటర్ రెడీ చేసుకోని పకోడీకి మనం బాటర్ రెడీ చేసుకుంటం కదండీ
కే
హు అట్లా చేసుకోవాలన్నమాట
పెంత ఎంత శా ఎట్లుందండి ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ హ
హు పడుతదండి ఒక ఆఫ్ఫాన్నావర్ వరకు పడుతరు
మ్ హు మినిమమ్ మ్ మినిమమ్ అఫ్ మార్ వడ్ మండి
హు ఆఫ్ఫాన్ అవర్ పాడుతదండి
హు ఓకే అండి హు ఇంకా ఏంటి మేడం పడుకునేటప్పుడు మీ హ్యాబీస్ గిట్లా ఏమన్నా సిన్మాలు గిట్లా చూస్తారా లేకపోతే ఏదైనా బుక్ చదువుకుంటారా లేకపోతే ఇంట్లో చిన్న పిల్లలు గిట్లా ఉంటే వాళ్ళతో టైం పాస్ చేస్తారా ఎలా
నై టైతే నాకు మంచిగా సాంగ్స్ వినుకుంట పడుకోవడం బాగా ఇష్టం అండి
సాంగ్స్ అంటే ఇది మన పక్కకున్న వాళ్ళు డిస్టర్బెన్స్ ఏం కారా మేడం
నేను హెడ్ ఫోన్స్ కానీ హెడ్ ఫోన్స్ పెట్టుకొని విం టండి
మ్ ఆహా న్ ఫోన్స్ పెట్టుకొని మేడమేడం
హు హేర్ఫోన్స్ పెట్టుకొని వింటా సో
మ్ హు హు మంచి అలువాటే మేడం హు హు అంటే ఇయర్ఫోన్స్ పెట్టుకుంటే మన ఎఫెక్టివ్ గిట్లా పడదా మేడం హియర్ కి ప్రాబ్లమైతది కదా మేడం ఇయర్ ఫోన్స్ ఎక్వగా
ఎక్కువ సేపు విన లేదండి టెన్ టెన్ ట్వంటీ మినిట్స్ అందర్ నిదరు వచ్చేసది పడుగుకుంటాం
ఉ హు అలా మేడం నాకు ఏదన్న నిద్ర బట్టకపోతే కొంచెం ఏదన్నా ఏదన్నా ఒకటి మూవీస్ కానీ లేకపోతే క్రికెట్ కాగానీ ఏదన్నా చూసుకొని నిమ్మలంగా కొంచం అలా ఆ చూస్తుంటేనే నిద్ర వచ్చేస్తది మేడం మరి అంత బోర్ కొడితే సినిమా అయిపోయేవారికి మంచిగాంటే సినిమా మొత్తం కంప్లీట్ అయ్యేవరకు చూస్తాను లేకపోతే ఏదనా ఏమంటారు ఏదైనా స్పోర్ట్స్ వస్తూ ఉంటాయి కదా మేడం స్పోర్ట్స్ టీవీలో వస్తాయి స్పోర్స్ స్పోర్ట్స్ ఐడియా ఉందా స్పోర్ట్స్ స్పోర్స్ అవి చాలు మేడం మొన్న రీసెంట్ గా అది ఏమంటారు క్రికెట్ నడిచంది వరల్డ్ కప్ అది లెవెన్ లెవెన్ లెవెన్ ఏమన్నా ఉంటే వస్తుంది మేడం క్రికెట్ ఆ క్రికెట్ చూసేది ఇంకా ఈ మధ్యలో అంటే అయిపోయింది క్రికెట్ లో అయిపోయింది మూవీస్ మీద పడిపోయినాయి మళ్ళీ మూవీ చూసుకుంటూ అలా అలా టైం స్పెండ్ అయిపోతుంది మళ్ళీ మార్నింగ్ నింగ్ ఇట్లా ఎర్లీ మార్నింగ్ ఫైవ్ కి లేసి ఇక మళ్ళీ తయారయి మళ్ళీ ఇక ఆఫీస్ వెళ్ళేసరికి ఎయిట్ అవుతుంది మళ్ళీ తర్వాత టువెల్ కి చేయాలి ఇ టువెల్ వన్ కి మళ్ళీ లంచ్ తర్వాత మళ్ళా ఎయిట్ సెవెన్ ఎయిట్ కి మళ్ళీ ఇంటికి వచ్చేసి మళ్ళీ కొంచెం చాయ్ చాయ్ తెలుసుగా టీ
ఆ టీ ఐ
ఆహా టీ కంపల్సరీ మార్నింగ్ మార్నింగ్ ఒక్కసారి మళ్లీ ఏమైనా ట్రెస్ ఫిలింగ్ అయితే మల్ల ఒకసారి టీ ఈ చాయల గిట్లా బాగాతాగుతాం బాగా అలవాటు ఉన్నది
ఆ మీరే చేసుకుంటారా ఎవరన్నా చేసిస్తే తాగుతారా చేస్తారండి
ఏం లేదు మనకు బ్యాచలర్ కాబట్టి అది నేనే చేసుకుంటా మేడ ఇంటిక వచ్చి నేను ఒక్కరినే నాతో పాటు ఎవరు ఉన్నారు అట్లా బయట రూమ్ లో ఉంటా హాస్టల్లో అంటే
వస్తుంద టి
ఆ అట్లా కాదు హాస్టల్ కాదు మేడం రూమ్ రూమ్
అవునా
ఆ హు రూమ్ నేనే ఉంటా ఇగ నా పనులన్నీ నేనే చెసుకుంటా ఇక పొద్దున నుంచి అందుకే ఎర్లీ మార్నింగ్ సిక్స్ కా ఫైవ్ థర్టీ క లేసేసి నా పనులు అన్నీ నేను చేసుకుంటాం మేడం అట్లా బయట ఉంటున్నా నేను
మంచిగా వండుకోండి
ఉ అదే మేడం ఎం చేస్తాం మేడం ఎట్లో అట్లా గలవాలి కదా ఉ అలా నేను బాగానే ఊ చదువుతున్నాను మేడం నేను ఫార్మసీ కంప్లీట్ అయిపోయింది
ఫార్మసీ చేశారా మీరు ఫార్మసీ కంపెనీ లో పని చేస్తున్నారా
అవును హ్మ్మ్ ఊ
హ్మ్ చేశా
ఆ అలా మేడం. ఇగ బాక్స్ గిట్ల ప్రిపేర్ చేస్ ఇగా టిఫిన్ అంటే, నేనొచ్చి ఎక్కువ రేర్గా ఎప్పుడో ఒకసారి మేడం. రేర్గా ఎక్కడ్నో ఒక్కసారిగా బయటనే తినేసి వెళ్తా. ఆఫీస్కెల్లేసి మళ్లి ఈడ చేస్
అంటె! మీర్ టిఫిన్ ది, మీర్ టి ఫిన్ చేసుకుంటార మీరు? మర్చిపోయి చేస్తారా?
మేడం? ఆ అదే అంటున్నా గదా మేడం ఎర్లీ మార్నింగ్ లేసి నేనే అవన్నీ చె సుకోవాలి కదా! ఓక్కనే కాబట్టి చేసుకోవాలి కదా!
బాగుండదు, బాగుండదు. మరెందు
ఆ బానే చేస్తాం మేడం. ఎవరైన టైమ్ లేకపోతే రైస్ పెట్టేసుకొని బయట ఏమన్న కర్రీస్ ఉంటాయి కదా! హోటల్ గిట్ల, ఒక ఇంగ హోటల్ లోనే ఇంగ ఎంతో కొంత నాకు నచ్చింది, ఏదొ ఒకటి, ఒక రెండు మూడు రకాలు తీసుకొని, బయట కొంచెం ఒక పెరుగు, ఇట్ల ఏమన్న కొన్ కొన్ పొయ్యి ఇగ, అంటె బాక్స్ లో సర్దేస్ కొనోను టైం ఉంటేనేమో, నేన్ చేసుకుంటాం టైం లేకపోతనేమో, బయట నుంచి
మ్మ్ హు. ఆ పడుకోండి.
మ్